హా హలో నమస్తే
ఆ మి సాయిబులు బాగున్నార
హుమ్ బాగున్నా తిన్నారా
మీరు తిన్నారా
ఉమ్ తిన్నాను
ఉమ్
ఏం తిన్నారు
మా పీజీ లో ఈరోజు అన్నము పప్పు ఉమ్ కాయ అది వేప్పుడు మళ్ళీ రాసాం మజ్జిగా పెట్టినం
ఉహుమ్
మీరు ఈ రోజు బాగా ఏం తిన్నారు మీకు ఈ రోజు నచ్చినది ఏం ఏమి
బాగా అంటే హాస్టలో పన్నీర్ రైస్ తిన్నాము
వావ్
గోబీ రైస్ తిన్నాం గుడ్ మార్నింగ్ లో
ఆహా అక్కడ బాగుంటది గోబి రైస్ ఉహుమ్
తినకండి
ఊ ఒక విష్
ఇంకా మంచిగా అట్ట నుండే రసమన్నం తిన్నాం వేరే ఫ్రెండ్ డేస్ కల్ తెచ్చింటే నా క్యారీ వైట్ రైస్లో వేసుకొని తిన్నా చాలా బోనింది రాసం
హ
మా పీజీల రసం ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినబుద్ధి కాదండి
ఎవరేనా చూస్తే మలీ మలి తినాలంపీస్ అంటారేమో అనుకుంటాను
మళ్ళీ మళ్ళీ తినబద్ధిగాదు ఇడశల్
కాదు కొన్ని చోట్ల అంతే కానీ రాయలసీమలో ఫేమస్ రసం అంటారు
ఉమ్ మేమాసాలు ఇట్లమి చేస్కోము ఓన్లీ టమాటో రసంమే ఎక్కువ అది టమోటోలు తక్కువన్నా ఎక్కువన్నా అవె చేస్కుంటాం అ
ఆ కొంతమంది రకరక్లుగా చేస్తారు పొడిలన్నీవేసి ఏమేవో ఎస్చేస్తరు
మా స్కూలో చిన్నప్పుడు సార్ అయితే వాళ్ళు రసం పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటారు అంటే పొడ్లు వేసు కొని
ఉహ్మ్
అది కూడా బాగుంటానండి అప్పుడైతే మేమే తాగేస్తాన్నాం సార్ది
ఊహ్మ్ ఉంన బొంటాది అదేస్తే కాదు ఇ కొంతమంది ఏవోవో ఎస్తారు అంతే
ఉ
టమోటాలు లేకోకుండా కొంతమంది వస్తారు కొంతమంది వేసి ఎస్తారు అట్లా మళ్ళీ దాన్ని రసం అనే పేరు పెడ్తారు అది ఎట్లా పెడతారో ఎమో ఉ
ఎగ్జాంపుల్ మా పజీలో ఒకరు నీళ్ళు ఉంటాయి
ఆ అదేదో ఒక్కసారి చూస్తున్నారు కరెంటు పోయి ఎందుకు నీళ్ళే కున్నామన్నారు ఆ ఆంటీ పక్కనే ఉంది వినింది వాల్ ఇంకా ఎల్లిపోరు అసలు
మంచి విషమే కదా వాళ్ళకి తెలుస్తుంది నీళ్ళని
అప్పుడైనా తెల్సొస్తది కథ
ఉ
ఈ రోజు మజ్జిగ తింటా అంటే కొంచెం గట్టిగా చేయచ్చు కదా అనినింటే ఇంకేమి ఒక గే ఒక ఆవును పెట్టుకుందాం రండి అని అంటుంది మెమో కేమిక్పెడతాన్నా కదా డబ్బులు అందరుూ కడతారున్నారు కదా పె టచ్ కద ఇప్తతి
ఊ
మరి మజ్జిగూడా అంత దారుణం
చెప్పండి
గాడిద
ఎక్కడికన్నా ట్రిప్పు పోయినారా.
ఏము. ముందు ఉంది అక్కడ వేర చోట పోనా. మా రూమ్ లో అది ఏమో నీ పేరు చూపరు. ఫోన్లో మాట్లాడి కున్నా నవ్వొస్తది.
ఉమ్.
ఇన్ ఇంతమంది బాధ్యతలు ఉన్నారు.
మా ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బింగ్ మీ.
ఆహ్ ఏం చేస్తూన్నారు మీరు.
మా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను.
అయ్యో చేయొద్దండి అప్పన్ని.
ఉమ్.
ఇప్పుడు సరిపోతాది అయ్యో మధ్య మధ్యలో అదోకటి.
వచ్చినయ్. వచ్చి అందరికీ చూపించాను తెలుసు
ఉమ్.
ఏందో. ఇప్పుడు చూస్తే ఉద్యోగం లేక ఎట్లా చం పది చాల డబ్బులు అమ్ము ఆహ్.
ఉద్యోగం లేదు కాబట్టి ఈ బాధలు తప్పవు.
ఆహ్ అట్లా అనుకుంటాము ఉద్యోగం వచ్చినాంక అయ్యో టైం లేదే అని అప్పుడు ఆలోచిస్తాము ఇప్పుడు టైం చానా ఉంటుంది. మనం ఉపయోగించుకోం.
ఉమ్.
అప్పుడు పోవలా ఇప్పుడు పోవాలా సరిపోతది అప్పుడు పాపం టైమే ఉండదు డబ్బులు కట్. ఇప్పుడు ఎగు టైం ఉండదు ఇప్పుడు డబ్బులు ఏమన్నా టైం చానా ఉంటది.
ఉహూ.
ఉమ్ ఏం చేయలేం వీలనీ. ఇంకేముంది.
చెప్పాండి మీ ఫ్రెండ్స్ తో ఏమన్నా బయట వెళ్ళారా ఎప్పుడన్నా.
ఓ రీసెంట్ గానే. ఒక చోటికి వెళ్ళినాను బాగా తగిలించుకొని బొక్క పెట్టుకొని వచ్చినాను.
ఓ ఎందుకు బోక్కపడింది.
అయ్యో నేను చునుకోకుండా పోయిన టైం అయితాంది కదా ఫాస్ట్ గాని. ఇంక అందరు సరే పోదాంపండి మళ్ళీ ఆపేస్తారు ఆపేస్తారు అని. మెట్లు ఎక్కుతా పోయినాము టెంపుల్ దగ్గరికి గుడి పై పైకి. ప్చ్ అప్పుడు చూసి ఎక్కర. తనుకోకుండా పోయిన్నావు కదా ఇంకా అట్లే అదేందంటే పెద్ద విషయం. నేను కూర్చోని పడిపోయినా. అది బయటికి చేప్పుకోలేకపోతున్నాం మరీ దారుణం పన్నా ఎట్లా పన్నావు అంటే అయ్యో ము. ముఖం యాడ పెట్టుకోవల అర్థం కాలే మామూలుగా పడిన అంటే అది వేరే విషయం కూర్చొని ఏవరన్నా పెడుతారు. దరిద్రం కాకపోతే
ఉహు
తిరకుండా ఏల్లిన్నార
ఆ పొద్దున్న నుంచి ఆ రోజు మా కాలేజ్లో ఒకటి జరుగుతాండే ప్రోగ్రాం దాని వల్ల ఇంక అప్పుడు తినలేదు మధ్యాహ్నం కొంచమే తిన్నా హడావిడిగా ఇంక రాత్రి వచ్చే సరికి ఇంగ అసలు తిన్లే ఇంగ అందుకే పడిపోయిన నాకు ఎంత తింటే అంత బాగుంటది అది నాకు ఆకలి అయితంది అని కూడ మొత్తం అవ్వట్లాడ పోతాంటే ఆ కాబట్టి నాకు అర్థం కాదు ఆగలియితే ఏదో ఒకటి తింటా అంటి నాకు అర్థం కాద అప్పుడు అట్లో పడిపోయిన కొంచం హైలట్ ఏందంటే నే నేను ఆ రోజు మా ఫ్రెండ్ది ఒకటి బొట్టు తీసుకున్నాను పొద్దున మా కాలేజ్ పోయేటప్పుడు నా కసాలు పడి స్పృహ వచ్చినక నాకు అది గుర్తొస్తతాంది నేను బస్సు లో ఉన్నా నేను బస్ లో ఫోన్ చేద్దాం అనుకున్న బ అ ఏం జరిగింది ఆడ ఫుల్లీ దుష్టి తగిలి పడిపోయినా ఆడే నాకు వాంతింగ్ వచ్చినట్ పట్ అయితుపోయింది ఫుల్లు దిస్తి తగిలి తగ తల అంతా నొప్పిస్తాంది చాల ఆడ మాట్లాడి ప్పుడు కావాల మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన పెట్టేసిన వద్దు మళ్ళీ మాట్లాడతలే ఇంగ అబ్బా అబ కూ చెప్పే కాల అయ్యోనాక
విషయమా చెప్పాల మళ్ళీ
ల్ ఎందుకు ఆ రోజు అట్లా గుర్తొస్త
ఈ రోజు నాకోటి గుర్ గుర్తు లేదు నేను మా రూమ్మేట్ వారి దగ్గర షాంపూలు తీసుకుంన చెప్పలేదు
సరిపోయింది ఇద్దరం
నిద్రపోతాంటే ఎందుకులే లేపడం అనేసి తీసుకున్న
ఆ ఆ రోజు ఎందుకు అట్లా గుర్తొచ్చిందో ఏమో ఎన్ని
ఊహు
పెద్ద ఇషయం అది అది ఇంకోటి ఏందంటే నాది పెట్టుకున్నాంక బావుందని తెలిసి మా ఇంకో పాప కూడా పెట్టుకోయింది అదే త తీసుకొని ఆ రోజు అంత బాగ కుదిరిందది
ఉహు
అందుకే పడిపోయిన ఫుల్గ
అదే చూసాను ఒక రోజు ఆ ఎప్పుడో బెడ్ మీద ఉన్నిండ
ఊహు స్టిక్కర
ఊ పాకిట్
ఆ
అప్ప ఆరోజేనా గుర్తులే
ఆహో నేను మీ తీ అది వేరేది తెల్లగున్నది తీసుకున్న నా బెడ్డు పైన నల్ల గుండే బొడ్డు చూసింటారు
ఊమ్ నల్లది చూసింది
నల్లది కాదు మీ మీది తెల్లది తీసుకున్నాం మేము
ఊహు
అది ఇంకేం ఉంది
చెప్పాలి
ఇప్పుడు సమయం ఎందుకంత లేటుగా గడుస్తుందో అర్థం అవ్వట్లే గిప్పుడు బిరిగ్గా అయిపోతాయ్
మా ఫ్రెండ్స్ అందరం ఏదో ప్లాన్ ఏసాం రేపు అలా ఎక్కడికో వెళ్ళాలని
ఎక్కడికి పోతన్నారు
కదిరి అనుకున్నాము
ఔ చానా మేలు
ఊ ఇంకా లేకుంటే మా క్లాసు యొక్క సిఆర్ వాళ్ళ ఇంటికి అనుకున్నాం
ఊహు వావ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలే ఊహు మేలే పోయిరండి ఎప్పుడో కదా మళ్ళీ పోయేది కాబట్టి ఇప్పుడే పోయొస్తే మేలు
ఊ వైవా ఉంటే ఫోర్ నుంచి అన్నారు మేడం వాళ్ళు
ఊ
ఊ అందుకు
స్టార్ట్ అయ్యేదే ఫోర్ స్టార్ట్ అయితుందా
ఊ ఇంకా త్రీ ఉండేసి ఆయన విజయభాస్కర్ క్కర్ రెడ్డి వాళ్ళ వైఫ్ చనిపోయినారు ఈ రోజు
అవును
ఆ వాళ్ళ వైఫ్ ఏదో ఆ రోజు ఉంది కర్మ అంటారు కదా అదే ఆ రోజు ఏదో త్రీ కనుకుంటా
అయినా స్టూడెంట్స్ కేం సంబంధం
ఏమో ఆ మేడం వాళ్ళంతా వేళ్తారు గదా
ఆ అందుకు ఏమో ఊ
ఏమో మేడం జిపీ మేడం అన్నా డాట్ ఆట్లా ఫోర్ నుంచైతే పిక్స్ అన్నట్టు
అవునా సరేనండి మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
మీకూడా ధన్యవాదములు
సరేనండి ఆ ఉంటానండి ఉ